ఆ హలో పండుకున్నావా?
ఏదక్కా
మ్ ఏం చేస్తున్నావు?
ఇప్పుడే తిన్నాక్కా మీరు తిన్నారా?
ఆ తిన్నాం పండినాం నాలుగైతే ఇక స్నానాలు జపాలు మళ్ళా అన్నం కూర
ఆ
మ్ తోమినావా అంట్లు
లేదక్కా ఇక సాయంత్రమే ఇగ
ఆహా
గణేశ్ అన్న ఫోన్ చేసిండు.
ఆ
నర్సింపేట్లో కి వస్తావా అని
ఎందుకు
ఊరకనే
ఆహా ఏమో కొట్టిస్తున్నాంటగా మోరం మోరం కొట్టి తీసుకున్నకాడ
ఆ
ఆ ఇప్పుడే ఫోన్ చేసిండు
ఆ ఫోన్ చేసిండు
మామయ్యకి చేస్తే మామయ్య మాట్లాడిండు. మ్
సరే అక్కా
ఆ మోరం అంటే ఏంది?
థై
మట్ది తీపిస్తుండ దేంట్లో పోలాల్లోనా
మోరం అంటే ఇప్పుడు మన చెరువు ఉంటదిగా
ఆ
చెరువులో ఉన్న మట్టిని మోరం అంటారు.
ఆహా!
కాబట్టి ఆడ లాస్ట్ కాడ కూర్చుంది ఆడ రోడ్డు మీద
ఆహా
బాగానే ఉంటది పెద్దగానే ఉంటది.
చెరువా?
చెరువు కాదక్కా ప్లాటు
ఫ్లాటా
ఆ ఒక అపార్ట్మెంట్ పడదాడా లేపితే
ఎవరిదీ ఫ్లాటు
నా మై సన్నాయి
అవునా
ఈ రోడ్కే ఉంటది
ఏడా ఆలూర్లనేనా
ఆ నర్సింగ్ మెట్లనొ
అవునా ఇప్పుడున్న ఇల్లు కాకుండా ఇంకా ఫ్లాట్ ఉందాదా
ఆ
ఆహా ఏమో నాకు తెల్వదు
ఊర్లోక్క లోపడొక్కటి ఉంటది
ఆ ఆహా మా కీవి అయితే తీటా తీట చేస్తుంది ఆల్ నాన్న తిడుతుండు
ఎం చేస్మయగా
స్లేట్ మీద చాక్పీస్ తోటి గీక్తుంది నాలక పెట్టి దీడుస్తుంది తినే
నాకవ్వాలిగా
మ్ అళ నాన్న గుర్తెల్లి పడ్డదాకా పోతావు అని అన్నాడు ఇ ఏడుస్తుంది ఇగ ఆ ఈ పంపాలి స్కూల్ కేనా ఇగ
అక్క టూ కేకే పాకాలకపోతే
నేనా ఆ ఈడొక్క పిల్లలు రారు అసలు లేరు ఈడా పిల్లలు
ఇగ ట్యూషన్ చెప్తే ఇంగా ఎట్లాంటా ఇంగ పిల్లల కివి న ఆడు చెప్పిస్తారు
ఆ గంటసేపు అలు చదుకుంటే గండసేపు ఈయన ఆడిపియటమే జరిపోతది ఇగ
ఆ
ఆ
నాతో న్ కలిసే ఇంగేం గొడవ జెయిరే
పిల్లలు ఉంటే మంచిగా ఆడుకుంటది రా లేకనే ఈ పిచ్చి పిచ్చి గా చేస్తది తిక్కది
ఎవర్ లేరిగా
ఆ ఎవ్వర్ లేక ఆడుకోడానికి ఇంట్లనే ఇంట్లనే పొదుగుకుని ఇంట్లోనే మనకి ఇట్లే ఉండబుది కాదు ఆ పిల్ల ఏమి ఉంటది
మ్ మానసికంగా ఇబ్బంది పెడతారు ఎవర్ లేకుంటే
ఆ అంతేనా తీసకపోతా బయటికి తీసుకపోతా అందుక క్కనే పిల్లలు ఉంటే ఆడుకుంటది మంచిగా అని
ఆ ఏ ఆటలు నేరిపీకుంట ఎవల్ తోని కల్వకుంటుంటే ఇంటరు అట్లా అక్క ఇంట్లో కూర్చోవాలి
పిచ్చి పిచ్చికి ఉంటది తెలుసా నాకే ఇంట్లో ఉంటే ఎట్టేట్టనో ఉంటది ఇంట్లో నుంచి ఎవ్వరు తెల్వ క ఇంట్లో నుంచి బయటికి ఎళ్ళాక ఆ ఫోన్ ఆ టీవీ ఉంది కాబట్టి ఏదో కూర్చుంటున్నా గాని అస్సలు ఉండను నేను కూడా
లేకపోతే ఇగ బేట్లా తిరుగుతు మంచిగా
నా పెళ్లి కాక ముందు కాలేజీలు బంక్ కొట్టి తిరిగిన దాన్ని ఇప్పుడు ఇంట్లో ఉన్న కట్టేసిన ట్టే ఉంటాదిగ నాకైతే
పెళ్ళిక
మ్ కాలేజ్ ఉన్నప్పుడయితే సాటర్డే సాటర్డే కాలేజ్ బంక్కొటి సినిమా పోయేది చూసిన సినిమాలయినా సరే రెండోసారి అయిన బంక్కొటి పోయేది గాని తడే మాత్రం కాలేజీకి పోకపోయేవి యమ్మా ఎన్నిసార్లు బంగొట్టిపోయినానో ఇప్పుడైతే ఒక్క సినిమా దిక్కులేదు
తీస్కపోనక్క
తడు ఏవనా టైము మళ్ళ వస్తే చూసుకో అని అంటాడు
ఆ
ఆ ఐ బొమ్మ వస్తలేదు అంటే మూవీ రూల్స్లో వస్తాయి చూసుకో అంటాడు లేపోతే రెండు రోజులు ఆగు టీవీకే వస్తాడు పో పే అదే టివీకే ఇస్తారు అని అంటాడు ఇగ
ఆ అంతే
ఉమ్ అస్సలు తీస్కపోడ్ర అయిన ఇలా తాగుడికి తిండికి మాత్రం పెడతడు పైసలు
నా వెయ్యి వెయ్యి పెడతను ఒక్క పేరు అంటే నీక్ రెండు టికెట్లు మందామంట
ఆ
ఒక్క బీర్లోన రెండు వందలు అటుకు మనం డెబ్బై రూపాలో ఎంతో తీస్ వంద రూపాల టికెట్ తీస్కొని బాల్కని కూర్చోచ్చు
ఆ మూడు వందలు పెట్టి బీరు తాగుతాడు నేను వంద రూపాలు తీస్ వంద రూపాలు ఏం జేసినవు లెక్క జేప్పాలి వంద రూపాలు తను మూడు వందలు బీరుకే ఆ అన్ని తెచ్చి పెడతాడు ఆ అన్న తెచ్చి పెడతాడు బయటికే తీస్కపోడు కూరగాయలకు కూడా తీస్కపోడ్ర అంత ఎందుకు సరుకులు ఒక సబ్ బ్బు లేదన్నా పంపియడు ఆయనే తెస్తాడు
చెప్ప
హ్మ్ టివికెమన్న కావాలన్నా తిన్నాడానికే నన్నయననే
అట్లీస్ట్ వేటికన్నా తీసుకోకురాగా
తీస్కబోడు ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు ఇంట్లనే ఇగ మనం
అన కార్కి పోతే పొద్దుగాల పోయి నైట్ వస్తాడు ఏం తీస్కపోతాడు సరే ఇంటికా డ ఉన్నప్పుడైనా తీస్కపోతాడ అంటే అస్సలు తీస్కపోడు నల్గొండ వచ్చినప్పట్నుంచి బతి మాలతే బతిమాలితే ఆడేడ్నో పార్కి తీస్కొని పోయిండు
దొరకలేదు మళ్ళ
ఇప్పడు దాకా ఇగ మళ్ళ ఒక్కసారి ఆ ఎగ్జిబిషన్ తీస్కపోయిండు గాని ఆ ఎగ్జిబిషన్ పా డుగాను నేను ఏదో ఊహించికుంటె ఆడ ఏదో అయితుంది ఆడ
ఎందుకాక
ఉమ్ నేనేమో కొంచెం మంచి ఎక్స్పెక్ట్ చేసినా ఎగ్జిబిషన్ అంటే ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ ఎట్ల ఉంటది హైదరాబాద్ల
ఆ
నేన అంత గ్రాండ్గా అంత పబ్లిక్ ఉహించుకుంటే ఆడ పోతే బుస్సు ఏం లేదు ఆడ
అదేంముండదు ఆడ
ఫిక్స్ రేటు ఉన్నాయే, నాలుగు కోట్లు నాలుగు కోట్లలో అందరూ మాట్లాడుకొని ఫిక్స్ రేటు రా నాయన బయట ధనిష్ పురం లా మొన్న కివిగానికి ఒక బొమ్మ తీసుకున్న వంద రూపాలు. అదే బొమ్మ సేమ్ ఎగ్జిబిషన్ లో ఐదు వందలు
అయ్యో, డబుల్ రేట్
మ్ ఆడ తీసుకోలే ఇక ధనిష్ పురంలో చూడంగానే ఇది ఎంత అంటే వంద అన్నది. తీసుకున్నా ఇగ ఎంత బార్గెన్ చేసినా తగ్గిస్తలేరు అసలు.
తగ్గీయరు.
మ్ ఏ హే ఏంది ఇలా నడుక్కునేది. అసలు పోయినట్ శాటిస్ఫాక్షన్ లేదు ఒక్క మట మనిషికి ఎనభై రూపాయలు టికెట్. వాళ్ళ మామయ్య నే పెట్ పెట్టుకుండు శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ జానకికి శ్రీకాంత్ వాళ్ళ అమ్మకి ఆ సునీతా వాళ్ళిద్దరు పిల్లలు వచ్చినారు మాయమ్మటి వాళ్ళిద్దరికి, నాకు
వాళ్ళకేం తక్కువ.
పిల్లలకి యావై
పెద్ద వాళ్ళకి
ఎనభై టికెట్లా అన్ననే పెట్టుకుండు. ఆ లోపల వాటర్ బాటిల్స్ అని జ్యూస్లుని ఈయనే పెట్టిండు. లైట్ల ని ఈయననే పెట్టిండు. ఎన్ని రైడ్ అన్న ఏ ఒక్క ఏ రైడ్ ఎక్కినా వంద రూపాయలల్లా
బస్
అంతమందిని ఏం ఎక్కించుకుంటాం సప్పుడుగా సప్పుడు కాకుండా తిరిగిొ చ్చినామ్ ఇక మళ్ళా మళ్ళా వచ్చేటప్పుడు మళ్ళా థమ్స అప్ తీసుకుండు థమ్సప్ తాగి అయయా ఆలకి అయవి కుర్కురేలు, చిప్సు ఆలకయి చ్ వచ్చినాం ఇక
ఆహా!
మ్ అప్పుడు అనిపించింది పైసల కాడ పైసలు పెట్టేది ఏమన్నా ఉంటే అందరిని ఏసుకుపోవద్దు. మన వరకే పోవాలి ఇంట్లో అయినే ఆ అది తీస్తరు రా ఎప్పుడో ఒకసారి. మొన్న కొప్పల జాతర అయింది చూడు. ఆ ఆ రోజు ఫుల్ డిచ్అయిన్రు నన్ను కనీసం రాని కూడా అనలేదు ఆ రోజు. ఆరు గంటలకు ఫోన్ చేసి బస్ ఎక్కి వస్తావా తాగి
హాయ్
ఆ అవున ఆరు అయ్యింది. పొద్దున్న నుంచి రమ్మని కూడా అనలేదు నువ్వు ఇప్పుడు ఆరైతుంది రా పిలుస్తున్నావు పిల్లని వేసుకొని ఆరుగంటలకు ఇప్పుడు వస్తా అందరూ తిని పడేసిన ఆకులు తీస్తా వచ్చి అని అన్నా. అ
అంటే ఇగో బిర్యానీ ఆర్డర్ పెట్టుకో కొడతాలే రెండు వందలు అని అన్నాడు. కదా ఆ కొట్టిండు రెండు వందలు రెండు వందలు యాభై రూపాయలు కొట్టిండు ఈ రెడ్ బకెట్ బిర్యాని ఆర్డర్ పెట్టినా
ఎంతక్కా?
అది రెండొందల యాభై రెడ్ బకెట్ సింగిల్
ఒక్కాయన తినొచ్చా?
ఇద్దు నా నా ఇగ నేనైతే నాలాంటోళ్ళు ఇద్దరు తినొచ్చు ఇగ తిండి కొంచెం బాగా తినేటోళ్ళు అయితే ఒక్క పలావ్ ఒక్కళ్ళకే సరిపోతది.
ఊ హూ హుమ్
ఇగ నైట్ తిన్నా ఆ ఇగ నైట్ రాలే ఆయన ఇగ పొద్దుగా పొద్దుగాలకి ఉంచుకున్నా ఇగ మళ్ళా పొద్దు గాల ఐదు గంటలకే వచ్చిండు ఎప్పుడు లేసిండో ఇగ ఐదు గంటలకే వచ్చిండు పొద్దుగాల
ఒక్క దానివే ఉంతవా అక్కా?
ఆ మరి ఆయన కార్కి పోయినప్పుడు ఒకదాన్నే ఉంటా.
ఉహుమ్
ఊమ్ ఒక్కొక్కసారి రాడు ఇంటికి ఇగ నైట్ పూట పండుకోటమే ఇగా
ఇంగ డోర్ లాక్ చేసి
ఆ ఇగ కూలర్ పెట్టినప్పటి నుంచి జాలిడోరు ఒకటే అయితుంది. లోపల డోర్లు మూస్తేనేమో ఒబ్బరిస్తది ఇగ మావయ్య ఇగ జాలి డోర్ ఇగ కూలర్ పెడితేనేమో అసలు నిద్ర పట్టదు భయం భయం అయితది ఇగా
ఎందుకు?
ఏమో ఇగ మనం డో మెయిన్ డోర్ వేసుకుంటే అంత అనిపియ్యదు ఇగా ఫస్ట్ జాలిడోర్ ఏస్ కొని ఆడ కూలర్ పెట్టుకుంటే అంటే ఇగ బయలు బయట ఇంగా దేవుడికి లాకేస్తా తోళ్ళు గానీ ఎంతైనా అనిపిస్తది ఇగా అదిగాక మా ఇంట్ అటు ఇటు కాలీ స్థలం
పనుకోలే అత్తమ్మా ఫోన్ మాట్లాడుతున్నా ఉహూమ్ జాలిడోర్ అంటే ఏంటిదక్కా?
ఈ దోమలు రాకుండా నె
అహా నెట్ దా!
ఊమ్ ఇంగ ఆయన లేనప్పుడు ఇగ అంతే ఎవ్వరొచ్చినా ఒకసారి భయం అయితే ఇగ లోపల డోర్లేసుకోని పండ్తా ఇగా హూమ్ బెడ్లై టేస్కోని ఇగ మా పిల్ల ఊర్కే లేస్తది రా నాయనా నాకు నిద్ర పట్టే టైం కి ఆమె పాలకి లేేస్తది.
కివి కివికి ఎంతక్క ఇప్పుడు ఏజ్?
ఆమెకి టూ రా రేపు ఆగష్టు వస్తే టూ వెళ్ళి త్రీ పడతాయి.
ఇంకోసారి మావయ్యని గట్టి చేయమను.
ఊమ్ ఏం చేస్తాడు? ఏం ఉండదు. మేము పెళ్లి చేసుకోలేదనే ఆమె బర్త్డే చేసినాం.
ఈసారి చేయర్రి. పెద్దగా గ్రాండ్ గా చేయర్రి మళ్ళా
హూమ్ అంత లేదులే. అప్పుడే ఓ ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేసుకొని నాలుగు యాటలు తెస్తే ఏంది రా ఎక్కడ కూ రు అక్కడనే మిగిలిపోయింది అసలు.
యే గుడి చేసిర్రు కదక్కా.
ఆ ఏడి కూడ ఆన్నే ఉంది అసలు ఎంత అన్నం ఎంత కూర? ఊరు వాళ్ళు అందరినీ పిలిచి తెల్లారు ఎంతంత పెద్ద పెద్ద గిన్నెలలా పెట్టి ఇచ్చినాం ఇగ ఇంకొక్కొక్క యాట కోసినట అటనే ఉంటే మళ్ళ లాస్ట్ దగ్గర దగ్గర వాళ్ళకి మళ్ళా కావర్లో అలా కూర కూర కట్టి ఇచ్చేసినాం ఇగ ఏం చేసుకోం ఇక అంత కూర మళ్ళా ఎవరికి అక్కడ కూరలు అక్కడ పంచి ఎక్కడన్నా అక్కడ పంచి కరాబైనా అన్నం పడేసి కరాబైన కూరలు పడేసి మళ్ళా ఎవ్వరు ఎక్కడో లక్కక్కడకి ఇక కూరలు అన్ని మూటలు గట్టి అలాకి ఇచ్చి
ఆ
ఇంకా కూర ఉంది ఇంకా పంచడం ఓ రెండు లక్షలు అయింది అనుకుంటా యేటలే లక్ష అయిందిరా నాలుగు యేటలు మామయ్య మావయ్య లక్షేసుకుండు వాళ్ళ అమ్మ లక్ష వేసింది కట్నంనికి వచ్చిన పైసలు వాళ్ళ అమ్మనే తీసుకు కుందిగా మాకేం ఇయ్యాలే మామ సిటీ కట్టి లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు పోయాలమ్మ చేతులనే పెట్టిండు
ఆహా
తీబడే అప్పుడితే ఫుల్లు గొడవలు అయినాయి
ఓహో
ఉమ్ మాధవ్ అక్కనేమో నాకు బంగారం నాకు ఆడపిల్ల క కట్నం కావాల నా అడ కూర్చంది